హలో
ఏం చేస్తున్నావు
ఏం చేయట్లే ఇప్పుడే తిన్నాను పడుకున్నా అలా నువ్వు
నేను కూడా ఏం ఏం తిన్నాను కూర్చున్నాను
ఉ
ఏం కర్రీ చేసింది
అమ్మా ఈ రోజు చికెన్ తెప్పించింది కానీ చేయలేదు ఫ్రిడ్జ్ లో పెట్టేసింది తీసుకొని ఆ ఎగ్ రైస్ చేసుకుని తిను అనింది ఉహు రాదు
ఉ ఇంకా గేమ్స్ ఏమన్నా సమ్మర్ వచ్చింది కదా గేమ్స్
ఆ ఫుల్ బోర్ బోరింగ్ అనిపిస్తే గేమ్ ఓపెన్ చేస్తా ఇది ఏమంట చెస్ మా నార్మల్ గేమ్సా ఆ
ఆ చిన్నప్పుడు అంత ముందు స్కూల్లో ఏమన్నా గేమ్ ఆడ ఎందులో అయినా స్పెషల్ ఉందా గిఫ్ట్స్ వచ్చినాయా ఏ గేమ్ అం ఎ
రబ్బీ ఆడింటి ఎయిత్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటారు స్టేట్ ఏం ఆడలే కాని డిస్టిక్ట్ ఆడింటి స్టేట్ కి సెల టెన్నమ్ పంపిలేదు అమ్మా
అయ్యో నేనైతే కబడ్డీ ఆడదాన్నీ చిన్నప్పు ఇప్పుడు చాలా కష్ట
కబడ్డీ అంటే నాకు భయం వేస్తాది నువ్వు ఏట్లా అడుతవో
అందులో నాన్ మింగ్ కూడా స్టేట్ లెవెల్ వరకు వెళ్ళాం నైన్త్ క్లాస్ లో కబడ్డీ మేము మేము వచ్చినామంటే అంటే మేము మా టీం వచ్చిందంటే అంటే వాళ్లు భయపడే వాళ్ళందరూ అలా ఆడేది ఆడేవాళ్ళం కబడ్డీ వేరే టీ వాళ్ళు మాటీం వచ్చిందంటే భయపడే వాళ్ళు ఫుల్లు దెబ్బలు తాకేటి
కాదు ఎంత మంది ఉంటారు. టీమ్ లో
లెవెను
లెవెన్ మెంబెర్స్ ఆ అంటే ఫస్ట్ టాయ్స్ ఎగ్రెస్
ఆ టాయ్స్ వేస్తారు ఏ టీమా, బి టీమా, ఫస్ట్ వీళ్ళ టీమా, వాళ్ళ టీమా.
తారు
అలా అవుట్ అయ్యే వరకు లాస్ట్
అంటే ఒకసారి చెప్తున్నా కటఖం కాలాండి ఎలా చేస్
ఫస్ట్ ఒకరు ఏళ్తారు ఇట్ సైడ్ నుంచి మళ్ళీ అవుట్ అయిపోతే వాళ్ళు అవ్ అయిపోతారు. తర్వాత అటు సైడ్ నుంచి ఒకరు వస్తరు.
ఉహ్
ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటది. గే లాస్ట్ కేవర్ హు మళ్ళీ ఒక మ్యాచ్ అయిపోతే మళ్ళీ అట్లా ఎన్ని మార్క్స్ అని ఉంటది.
హుహు నేను మళ్ళా తరత్తు హ్యాండ్బాల్ అడ్తాన్
ఇండోర్ గేమ్స్ అది నావబుక క్యారేస్ క్యావిస్ క్యారంసు
ఆహా క్యారామ్స్ రాదు. చేస్తతే అదే నీకు పిల్లదా ఆడదాం కదా చిన్నపిల్లలు చిన్నప్పుడు
అష్టచేమ ఆడినమా
ఆ ఇట్లా క్లాప్ కొట్టుకుంటూ ఇద్దరం ఆడేది కదా అవే అవ్ పచ్చికయాలుంటే అక్షిందరాలు అన్ జెపే ఐ ఫైవ్ వస్తాయ్. ఐద్రల్ని హు ఫస్ట్ ఆడేంటూ ఒకట్ ఒకట ఒకటి ఎగరేసి పట్టుకో తము మరి రెండో రోజు ఆడ్ సండర్డ్ రొండ్ రొండు అంటే రొండ్రోడు కలిసి ఒకట్టేసారి బట్టుకొంటుందా మూడుదంటే మూడు కలిపేసి ఓటిసర్వ్ నాలుగోది ఇట్ల జనీయం
నాలుగోది ఒకటేసరి పైనికి ఇట్లా దా ఫింగర్ పైన బొట్టుకొని ఆడతారు
కాదు ఎట్లాయా ఏ నువ్వు గుర్తిర్లేదా నీక్ తో ఇట్లా ఏంటేన్
ఫింగర్ ఫైన ఇట్లా బెట్టుకొని పైనకి ఒకటి వేసి ఇట్లా ఫోర్ బట్టుకోవాలి. ఫై యేమో ఇట్లా, ఇట్లా ఫింగర్ మధ్యలో పోతది ఫై యేమో కచ్చకయలు
తుది కదా నువ్వు చెప్పేది ఫార్త్ దండ్
ఓన్లీ ఫై కా ఫైయే ఉంటాయి. ఫైవ్ ఆడుతూనే ఆడతారు. సిక్స్ వార్ తున్నాడారు
కాదు ఫోర్ నాలుగోట్ ఎట్లా ఒక కాయి తీసుకొని మళ్ళా నాలుగు కాలిపోకట్ ఒకటే సారి తీసుకుంటారు కదా తరువాత ఐదవధి ఇట్లా అన్ని ఏళ్ళ మీద పెట్టుకొని చిన్న ముందరేళ్ళ మీద ఇట్లా వేసుకని ఇట్లా పట్టుకుంటంది ఆ మేము వచ్చి చేయ్యడ అంటాం ఇట్లా చేతిని ఇట్లా పెట్టేసి ఇట్లా నూకేయడం ఎగరేసుకుంట ఎగేకుంటా ఒకదాని హోగి టచ్ కాకూడదు మళ్ళీ
అవును
కాదు ఒక కాయకి ఎంత అని అనుకుంటారు మీరు పట్టుకుంటే పట్టుకుంటే
నే వన్ వన్ మార్క్ టూ మార్క్ త్రీ కౌంట్ చేస్త కుంటే ఎలే వాళ్ళం ఇట్ల
అవునా మేము ఒక కాయ ఇట్లా గుంజి పట్టేస్తే దానికి ఒక కాయకి టెన్ అనమాట
నీకు ఆడొచ్చా నాకు అంత పర్ఫెక్షన్ గా రాకపోయది కాగాని మా ఫ్రెండ్ ఉండేది తను వ వచ్చిందంటే అసలు ఛాన్సే ఇవ్వకపోయేది
అవున అవున అట్లా ఇవా మనకి ఊ వాళ్ళు ఆడదని మీరు ఆడుకునేని లేసి వచ్చేస్తాను నేనైతే చెస్ అసలు ఇలా ఆడతారో కూడా తెలిదు
చెస్ ఆడ్తేనే మైండ్
ఈ పక్క సైడు నల్ల ఉంటాయి కాయలు ఈ సైడ్ తెల్ల ఉంటాయి ఆ వైట్ కలర్ బాక్స్ బ్లాక్ కలర్ బాక్స్ అన్ని చెక్స్ చెక్స్ అవన్నీ ఉంటయ ఇదో కాయి ముందరపు అతుందంటే అది ఈ సైడ్ నుంచి ఆ సైడ్ ప జంపేసి సంబేేశామ అంటారు ఇష్టమే కాదు నాకు అది ఆడేవాళ్ళ అయితే చు చా ఉంటావు
అవునవును
ఇదే మండరు ఉ ఇంకోటి ఇలాముటి పచ్చిసన్ అ
సేమ్ అష్టా చమ్మా గవ్వలుతోనే ఆడతారు క్లాత్ ఉంటది
అ
అది కూడా ఆడాలంటే ఏ
ఏమంటారు బొంగరాల ఆట మా అబ్బాయిలు అయితే గోలీలు ఆట
తొక్కుడు బిల్ ఆడొచ్చా
ఆ అది అదేమంటారు దాన్ని ఏదో
చార్ పల్లి ఫోర్ బాస్కెట్స్ ఫోర్ బాక్సెస్ ఉ ాయి చార్ బ స్టోన్స్ పెడతారు దానితో బాల్ తోని కొట్ట కొట్టాలే
ఆ అది ఆడతండి దాన్ని మేము ఏమంటామంటే లగోరి అంటాం
మేము చార్పల్లి అంటాం మరి మళ్ళీ క కరెంట్ షాక్ ఐడియా ఉందా కరెంట్ షాక్ అ ఐ వాటర్ అన్నట్టు మనం దొంగ పోలీస్ లాగానే ఐసఎస్ మా ఐసఎస్ మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి వా వాటర్ ఇవ్వాలే
రాజు రాణి మంత్రి చిట్టి లడ్డు
చిట్టి లాట సీతారాముడు
అ మేము రాజు రాణీ మంచిగానే ఆడుతాం అది ఎక్కువ ఆడుతారు హు ఇంకా చెప్పాలంటే ఆ అస్సలైన మెయిన్ ఆట ఇంట్ల మనఆట్ల వాళ్ళకి అంటే మనఅట్లా వాళ్ళకి కాదు కాని అమ్మ వాళ్ళకి ఏమంటారు బార కట్
అంటే
పన్నెండు ఇప్పుడు చెస్ ఆటలాగా అవి కూడా లైన్స్ ఉంటాయ అన్నమాట ఆ ఇపక్క సిక్స్ టాయ్స్ అవునా దాన్ని అంటారేమో మేము ఇక్కడ బారకట్ట అంటాం వాళ్ళ ఒక టిము ఉంటాం అన్నమాట గట్ట చేరడం అవును మేము పిచ్చులు తో ఆడుతాం పిచ్చుల చింతపండు పిచ్చులు వస్తాయి కదా
గ్వలతోనే ఆడతాం కదా
మీరు గవ్వలు ఆడుతారు మేము పి పిచ్చులు ఉండే చూడు చింతపండు వచ్చే పిచ్చులు ఆ పిచ్చిలు తీసుకొనేసి ఆడతాం హు ఇలా అంతా నోరేసి కింద ఎసి రెండు వాటర్ వేసి ఒ తెల్లగా ఉంటే పో
అష్టాచెమ్మా చిమ్మనేమో తెల్ల ఉండేటి అస్త ఏమ నల్లాగా ఉండేటి ఫోన్ ఇట్లా తొండ ఇప్పుడు ఎప్పుడైనా ఓడిపోతే మనం తెలిస్త వాళ్ళు తొండి ఆడేవాళ్ళు
ఇట్లా బేడ్చి పెెట్టుకొని వేసేవాళ్ళం మేమయితే అ
తిని
మోస పెడదాండి మేము కూడా ఆమ్ మావ బాగాడుతుందిం మన తీసుకునేటప్పుడే మనం వేసినా బున్నాది అయిపోయింది ఇంకో వేసేది తీసుకునేప్పుడుే ఇట్లా చెదులోకి ఇట్ బేర్ చేేసుని ఉండది మన అర్ం కాదు మగత వాళ్కి నాకు అర్థం అయింది
గవ్వలతోన అయితే బాగా ఆడొచ్చుే నేను ఇప్పుడు గవ్వలు అన్న ఇ అ ఇవట్టి గవ్వలు అన్నా కదా అవి ఈ మన చింత గింజులు ఉంటాయి కదా ఇప్పుడు చింత పనులు ఉండేటని చింత గింజల అంటాం వాటి పడే అసలు ఈ గవ్వలు అయితే పట్ అంత
నేను ఎప్పుడు ఆడిన ఒక్కసారి కూడా
గవ్వలుతో నాాడలేదా మళ్ళీ ఇంకా కా మన పాము కైలాసం
ఆహా అద అది మ చెప్పు ఆడతాం చెప్పు శివరాత్రి వచ్చినప్పుడు నైట్ టైం వెలుకోవడానికి పోయి తీసుకొని వచ్చి పంపటము ఆల తండపై ఆ చిన్న పాము పదే పదే మింగుతుంది తెలుసా
ఇప్పుడు అందరు మొబైల్లోనే ఆడడం అలవాటు అయిపోయింది గేమ్స్
ఆ ఆ గేమ్స్ే పెరుతుదా ఉట్లో భయ ఇప్పుడున్న గేమ్స్ అసలు ఇప్పుడున్న గేమ్స్ ఎలా తెలుసా ఇండివిజువల్ గా కంప్యూట గేమ్ కంప్యూ మనం ఒక మనిషి ఇద్దరు మనుషు లేకపోతే వాళ్ళలేం అనమాట నార్మల్ గా ఫుట్లో ఇప్పుడు అవసరం లేదు ఫోన్ ఉందా ఫోన్ లో కంప్యూటర్ ఉండదా అది నువ్వు వాడొచ్చు చె
అంటే ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు కంప్యూటర్తోను ఆడొచ్చు వేరే వాళ్ళు వేరే మొబైల్లో నుంచి అట్లా కూడా పెట్టుకో
బట్ అంత మజా అనిపియదూ
రియల్ గానే ఆ ఆడితేనే బాగా అనిపిస్తుది
ఐదే మంటారు క్యాండీ క్రష్ అంట ఈ ఫోన్ లో గేమ్స్ అయితే క్యాండీ క్రష్
దా ఐడియా ఉంద టెంపుల్ రన్ ఏ టెంపుల్ రన్ అయితే నేను కూడా ఆడేదాన్ని ఈ క్యారంమ్ కూడా వచ్చింది ఇప్పుడు వీడియో గేమ్స్ అని ఇండోర్ గేమ్ అంత ముందు సిస్టమ్ టీవీ ఉన్నప్పుడైతే మనీ ఇచ్చి కంప్యూటర్ కంప్యూటర్ సె సెంటర్ కి వెళ్ళి మనీ ఇచ్చి గేమ్ ఆడుకుని వచ్చే వాళ్ళు
నేను మా సీనియర్స్ ఆడేటప్పుడు చూసిన అట్లా వెళ్ళి వాళ్ళు డబులు
ఆ ఇప్పుడు ఇంట్లోనే ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ ల్యాప్ మొబైల్స్ అంత ముందు రాకపోయ వాళ్ళు అంత ముందు స్మార్ట్ మొబైల్ ఉండకపోయదు ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్
అడింటివా
ఫేమస్ కదా
మా అమ్మ చిన్ను ఫోన్ తీ కొని ఆడ్డమే నేను
అవును అదైతే ఇన్ని చేసినాము టైం అవన్నీ మళ్ళీ రావు మేము ఆ మొబైల్ కూడా వస్తుందా ఉంటుందా
ఇప్పుడు ఎప్పుడు ఇక్కడ చాలా రేర్ మనం చూసేదాము కూడా ఇప్పుడు ముస్ళ్లు అట్ల వాళ్ళు కూడా దగ్గర మొబైల్స్ంటా తెలుసా
అవును టచ్ మొబైల్ ఐఫోన్స్ కూడా ఇప్పుడు ఐఫోన్ ఎవరికో ఒక ఉండేది ఇప్పుడు ఐఫోన్ కూడా కామన్ అయిపోయింది కానీ మొబైల్ గేమ్స్ కన్నా రియాలిటీ గేమ్స్ ఇప్పుడు ఈ కబడ్డీ కో కో కచ్చకాయలు
నువ్వు ఇప్పు కాదె నువ్వు గుర్తు చేసి చాల మంచి పనిచేసినావు కదా ఫోన్ లోనే ముగిపోక కుండా రెండు పోయి ఫ్రెండ్స్తో
సమ్ ఆ సమ్మర్ వచ్చింది కదా క్రికెట్ బాయ్స్ అయితే క్రికెట్ ఎ త్ సమ్మర్ వచ్చిందంటే బయటికి వెళ్ళి క్రికెట్ ఆడేవాల్ ఎంతైన ఇండోర్ గేమ్స్ కన్నా అవుట్డోర్ గేమ్స్ ఆడాలి కొంచెం మైండ్ బాడీ రిలాక్స్ అవుతుంది
డిమ్ అంటే ఏమ ట్రు మనకి మనిషికి ఎక్ససైజ్ లాగ ఉంటంది
అవును పీస్ఫుల్ గా మైండ్ చూడ ఇంకా పిల్లల అయితే అసలు మైండ్ డెవలప్
అది రియల్ హ్యాపీనెస్ తెల్సా అట్లా ఆడుతున్నప్పుడు మాటలు అదిొ ఒక హ్యాపీనెస్ ఉంది నేను ఇప్పుడు పోయి ఆడుకోవాల్ల ఆడుకుంటా మాకు ఇష్టం బాయ్